హలో హలో
ఆ హలో ఏం చేస్తున్నండి
ఉన్నామండి మీరు
మేము ఉన్నామండి ఇంకా మేము ఉన్నాం పని చేస్తున్నాం
ఓకే ఓకే
ఆ ఇంకేంటి ఈ మధ్యన టూర్లకి ఎక్కడికి వెళ్లేదా
టూర్ల కంటే మొన్నే వెళ్ళామండి ఆగ్రా
అవునా అచ్చా
హ మీరు
అ మేము వెళ్ళామండి ఇక్కడికి అమెరికా వెళ్ళొచ్చాము
అమెరిక్
ఉ అవునండి అక్కడ మా మామయ్య జాబ్ చేస్తన్నారు సమ్మర్ సెలవులు కనీ మాకు తీసుకెళ్ళరు
ఉహు ఓకే ఎవరెవరు వెల్లారు
అ
ఇంకేంటండి
ఇంకా చెప్పాలండి మా మామయ్య మా అత్తా ఇంకా నేను మాన్య అందరం ఎళ్లాము
ఉహు మరి అమెరికాలో ఏం చేశారు ఏం చూశారు అక్కడ ఎలా ఉంది అమెరికా
చాలా చల్లగా ఉంది ఖర్చు అంటే నాకు తెలీదు వాళ్ళే పెట్టుకున్నారు అక్కడ చాలా ప్లేసుల దగ్గరికి తీసుకెళ్ళారు అవన్నీ అక్కడ అక్కడా ఉండడానికి మనమ అంత ఆ ఇక్కడ పల్లెటూరులో ఉన్న వాళ్ళము అక్కడ అమెరికాలో అంత సెట్ల అవ్వలేము ఎందుకంటే మన వాతావరణం వేరు అక్కడ వాతావరణం వేరు కదా మీర ఎప్పుడైనా వెళ్ళారా అవుట్ ఆఫ్
అవుట్ ఆఫ్ వెళ్ళలేదండి నీవు
ఏమి
మన వెళ్ళలేదు అవకాశం రాలేదు వెళ్ళలేదు ఫైనాన్షియల్గా కొంచెం ప్రాబ్లము నెక్స్ట్ అవ్వలేదు మెయిన్ ఫ్యూచర్లో చూడాలి ఎప్పుడైనా వీళ్లైతే వెళ్ళాలి బట్ ఇండియాలో మాత్
తే ఎక్కడికి వెళ్తారు దుబయ్యా ఉహు ఇక్కడ మీరు ఎప్పుడైనా విన్నారో లేదా ఈ కామర్స్ బిజినెస్ చేసిన వాళ్ళు దుబాయి వెళ్తున్నారు మీకు అవకాశం ఏం రాలేదు అ
మాకు అవకాశం వచ్చింది ఈ కామర్స్ లోన క్యూనెట్ అని ఒక బిజినెస్ చేస్త అవకాశం వచ్చింది కాకపోతే ఏంటంటే అప్పుడు మాకు లీవ్స్ సో ఇప్పులేదనమాట సో అందువల్ల ఆ ట్రిప్కు వెళ్ళలేక మ లేకపోతే మాదే దుబాయ్ ట్రిప్ అయిపోవును లాస్ట్ ఇయర్ నేను మాటీమూ వర్కర్స్ మొత్తము
ఉహు ఓకే ఓకే ఇంకా మీకు ఫ్రెండ్స్ తో తిరగడం అంటే ఇష్టమా లేదంటే ఫ్యామిలీతో ఇష్టమా లేదంటే సింగల్గా ఎషమా
అన్నీ ఇష్టమే అండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ సింగల్గా అన్ని ఇష్టమే ఉ
అయితే ఎక్కడెక్కడికి వెళ్ళి ఉంటారు ఏమైనా పుణ్యక్షేత్రాలకు గాని లేదం టే ఇంకక్కడికైన ఎళ్లార
ఆ వెళ్ళామండి లాస్ట్ ఇయరే వెళ్ళాము కాశీ వెళ్ళాను మొత్తం ఫ్యామిలీతో వెళ్ళం కాశీ వెళ్ళాము కాశీ తర్వాత అయోద్ధ్య వెళ్ళా
బాగుందా మరి
అయోధ్య రామున్ గుని చాలా బాగుంది ఎందుకంటే కొత్త కట్టారు కదా విగ్రహము అవన్నీ చాలా బావున్నాయి చాలా చాలా ఎక్కువ మంది జనాలు ఉన్నారు అక్కడ మేము ఈవినింగ్ వెళ్ళాము ఈవినింగ్ ఈవినింగ్ వెళ్ళి దర్శనాలు అయిపోయి అయిపోయి నైటుకి రిటన్ అయిపోయాం మల్లా తర్వాత రీసెంట్గా లాస్ట్ ఇయర్ లోన కుంభమేళా అయ్యింది కదా కుంభమేళా కు కూడా వెళ్ళాము
ఊహూ
ఉంచి మేము మా ఫ్రెండ్ ఒకడుంటే కారు బుక్ చేసుకొని కుంభమేళాకు వెళ్ళాము కొంభమేళా ల దగ్గర పదిహేను కిలోమీటర్లు నడిచుంటాము
ఆహా
ఎంత జనాలు అక్ ఎక్కడ పెడితే అక్కడే గేట్లు వేసేస్తారు ఆపేస్తారు ఇలక్ కాదు అలాగ అలా కాదు అది వెళ్లగానే అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు మొత్తం తిరిగి తిరిగి సంఘం ఘాట్ దగ్గరికి వెళ్ళాము అక్కడికి వెళ్ళి అక్కడ స్నానాలు అవన్నీ చేసి అక్కడ నుంచి ఒక్కొక్కరు ఓం ఫైవ్ లీటర్స్ బాటిల్లోను వాటర్ పట్టుకొని
ఉమ్ ఎందుకండి వాటర్ పట్టాలి
అక్కడ త్రివేణి సంఘం కాబట్టి అక్కడ నుంచి వాటర్ తెచ్చుకుంటారు మంచిది అనిమాట ఈ ఎక్కడ దేనికైనా యూజ్ చేస్తారు
నవునవునా
ఆ వాటరు
రే నాయిస్ వస్తుంది కొంచెం చూసుకోండి
ఓ సరేనండి
ఊ ఇంకాన్ నాకు జర్నీ చేయమంటే అంతగా నచ్చదు నేను ఎక్కడికీ వెళ్ళను మొన్న మా మామయ్య తీస్ స్కెళ్లారు కాబట్టి అమెరికా అది ఫ్లైట్ లో వెళ్ళాం కాబట్టి నాకు అంత ఇబ్బంది అనిపించలేదు నేను అస్సలు ఎప్పుడు కూడా ఎక్ క్కడకీ ఈ జెర్నీ చెయ్యను
ఓకే ఓకే మరి ఏ ఎంత టైం పట్టిందండి ఎక్కడ ఎక్కారు ఫ్లైటు
మేమా ఇక్కడ వైజాగ్ లో ఉండి ఆ స్టార్ట్ అయ్యాము
ఊ
వైజాగ్ నుండి ఢిల్లీ వచ్చాము ఢిల్లీ నుండి డైరెక్ట్ అమెరికా ఎళ్ళాము
అమెరికా వెళ్ళారు అంత టైం పట్టిందండి ఢిల్లీ నుంచి అమెరికాకి
ఎందుకండి నవ్వుతాండ్రు
అది కాదు
అండి నేను ఎళ్ళలేదనుకుంటాండ్రా మీరు మా మామయ్య కడించొ త్తడు ఒక రోజు పట్టిందండి అవసరమా మీకు
సరే సరేలేండి ఇంకేంటండి
ఉమ్ ఎంకేం లే
నేనే వెళ్ళాలి అనుకుంటున్నా బట్ చూడాలి మా ఫ్రెండ్స్ తో నెక్స్ట్ ఇయరు ఇక్కడ నుంచి మేం పూణె వెళ్ళాక అక్కడ గోవా ట్రిప్పు వేద్దాం అనుకుంటున్నాము గోవా తర్వాత ముంబై ముంబైల తాజ్ హోటలలోకెళ్ళాలి రక్ ఇక్కడనుంచి మమ్మయి తర్వాత పోనే మొత్తం తిరగాలి
తాజా హోటల్కి అంటే తాజా హోటల్కి వెళ్ళలేవు కానీ బయట నుంచి ఫోటోస్ తీసుకు కొన్నామని చెప్పింది
మీ ఫ్రెండ్ రిసెప్షన్ అ పని చేస్తుంది అక్కడ
లేదండి వాళ్ళ ఆయన అక్కడ జాబ్ చేస్తారు ముంబైలో వాళ్ళ అమ్మ వాళ్ళు వస్తే లోపలికి వెళ్ళాలంటే చాలా అమౌంట్ అంటే ఒక కాఫీ తాగాలన్నా కూడా చాలా అమౌంట్ అవుతుంది అంట చెప్పింది
ఉ
అందుకనే బయట నుంచి ఫోటో తీసుకొని పెట్టారు మాకు
ఉహు ఓకే ఓకే ఇంకెంటండి మరి విషయాలు సరేనండి చూస్తను ఇంకేంటండి మరి విషయాలు
ఉ రీసెంట్గా అరకు వెళ్ళాము అరకు వెళ్ళడానికి టైం ఇది కాదు ఆ చాలా మంచు అన్ని పడినప్పు ప్పుడు వింటర్లో వెళ్తే చాలా బాగుంటది కానీ మాకు అటు సైడ్ పని ఉండడం వల్ల మేము ఇంక వెళ్ళాము
ఆ ఒక్కే అరకు మేము వెళ్ళామండి లాస్ట్ ఇయరె వెళ్ళాం అరకు అరకు ఇక్క వెళ్ళి మొత్తం అక్కడ చూసే అక్కడ మ్యూజియం ఉంటది కదండి ఆ మ్యూజియంకి వెళ్ళి మ్యూజియం చూసి అవన్నీ తిరిగేసి వచ్చాము అక్కడ అయిపోయిన తర్వాత అక్కడ సింహచ్చాలం వెళినము వైజగ్ సింమా చాలం మెల్లి అక్కడ మా పాపకి గుండు కొట్టించము గుండు కొట్టించించి
ష్...
నేనంటే గుండు కొట్టించుకోలేదు జస్ట్ మూడు వెంటకలు విచ్చిసాను విచ్చేసి నెక్స్ట్ అక్కడే స్నానాలవన్నీ చేసి దేవుడు దర్శనం చేసుకొని వచ్చేసము ఇంటికి ఇంకా మర ఏంటండీ విషయాలు చెప్పలండి మీరే ఏముంటాయండి మా మామూలే అంతా అలా ఉన్నాం
ఆ హ
ఉ
ఇంకా ఆంధ్రాలో ఇంకెక్కడికనా ఎళ్లారా
ఆంధ్రలో అంటే గుంటూరు వెళ్ళానండి
ఇంకా ఆంధ్రాలో ఏక్
గుంటూరు గుంటూరు వెళ్ళాము గుంటూరు టూ థౌజండ్ టూ థౌజండ్ సిక్స్టీన్లో వెళ్ళానండి కోచింగ్ గురించి వెళ్ళాను ఒక టూ మంత్స్ కోచింగ్ కోసమని గుంటూరు వెళ్ళాను ఉ
ఉహు
హైదరాబాద్ ఒకసారి వెళ్ళానండి ఏం బాగుంటది బయటికి వెళ్ళలేండి తిరగడానికి వెళ్ళాము అక్కడే వండడము ఏదో
నాకు హైదరాబాద్ వెళ్లాలని ఉంది
ఉహు ఊ కానీ
చూడాలి ఎప్పుడ వెళ్ళి చూడాలి ఎప్పుడు వెళ్లీ ఇంకా అక్కడ చాలా మంది చెప్పారు చాలా మంది చెప్పారు బాగుంటాయి హైదరాబాద్ లో చూడవలసిన ప్లేసెస్ చాలా ఉన్నాయి అనేసి చెప్పారు చాలా మంది
ఓకే వెళ్ళండి హైదరాబాద్ లో వెళ్తే చాలా ఉంటాయిలా రామోజీ ఫిలిం సిటీ వంటిది తర్వాత చార్ మినార్ తర్వాత ఏమంటారు ఇది హుసేన్ సాగర్ ఎన్నెన్నో చాలా ఉన్నాయి చూడటానికి అవన్నీ చూస్తే బాగుంటది మరి ఇప్పుడే చూడాలి తర్వాత ఎప్పుడు చూస్తారు చెప్పండి ఇంకేంటి మరి హలో
ఆ హైదరాబాద్ అప్పుడు చిన్న ఇప్పుడు తీసుకెళ్లారు మా మామయ్య వాళ్ళ బాబుకి యాక్సిడెంట్ అయ్యిందని చూడ్డానికి వెళ్ళాము
ఆ
వెళ్ళాము వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ చూసి అలాగట్ ట్యాంక్ బండ బుద్ధుడు విగ్రహము అవన్నీ చూసుకొని అలాగ వచ్చాము
అవునా ఓకే ఇంకా
ఇంకా ఇంకెక్కడికి వెళ్ళలేదండి అక్కడ ఖైరతబాద్ ఉంటది కదా వెనక్
ఆ
వినాయక చవితికి చూసా ఆ అక్కడ చూసి అలా కలర్
మరి మీరు వైజాగ్ ఎక్కడికి వెళ్ళండి టూరు వైజాగ్
వైజాగ్ అంటే ఎక్కడికి వెళ్ళలేదండి వైజాగ్ లో
ఏమండీ
ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్లేదు నేను చెప్పాను కదా నాకు అసలు తిరగడానికి అంత ఇష్టం ఇష్టం ఉండదు అనే
కొన్ని ట్రైన్ జర్నీలు చేసరా మీరు
ట్రైన్ జర్నీ కూడా అంతకు చేయలేదండి లేదండి అంతకు చేయలేదు నార్మల్గా ఎక్కడికైన వెళ్ళసి రావడము అంటే బండి మీద వెళ్ళి ఇంకా వచ్చేస్త
ఆ ఓకే ఓకే
ఇంకా ఏంటి సంగతులు
ఆ ఆ ఇంకేంటండి
చెప్పాలండి మీరని ఏమనా ఉంటే వింటాము
హలో ఇంకేంటి